ఆ ఏం లేదు ఇప్పుడే ఒక సినిమా చూసాన్నమాట
ఏం మూవీ
కొత్తగా వచ్చింది విత్ లవ్ అని
అవునా సేమ్ అండి నేను రీసెంట్ గా అది చూసా మూవీ
ఆ చానా బాఉంది గదా అది అస్సలు
అవును చాలా బాఉందండి నా దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయితే అవే వస్తాన్నయి ఆ మూవీస్ ది
అవునా మ్ దంతో హీరో బొంటాడు కదా
మళ్ళీ ముస్లిం అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి బాటుంది నాకు వస్తుంది
ముస్లీమ్ అమ్మాయా
ఆహా అంతే కాని అమెకి పెళ్ళి అయిపోతుంది కదా
అవును
చేసినివా ఆ
ఆ బాఉంటుంది అది అసలు ఎంత బాగా వాళ్ళకి చిన్నప్పుడు స్టోరీ
తగా ఆ స్కూల్ స్కూల్ లోప్పుడు సో లేజీ
ఇద్దరివి ఉంటుంది స్టోరీస్ కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇద్దరే లాస్ట్ ఇంతకీ కలుస్తారా బాగుంటుంది
అవును అదే ఆ సినిమా నుంచి ఏమంటే అర్ధం మనం ఎప్పుడు ఏమనుకుంటామో ఫీలింగ్స్ అన్ని ఎక్సప్రెస్స్ చేయాలాంట కదా
ఆ అదైతే నిజమే అండి దాని ద్వారా మువి ద్వారా అది ఒక తెలుసుకోవచ్చు హ్మ్మ్
అవును
మనం ఏమి అనుకుంటున్నామో ముందే చెప్పేయాల హా చాలా బాదండి
దాంట్లో హీరోయిన్ కూడా బాగుట్టుంది కదా
ఆ హీరోయిన్ చాలా బాగుంటుంది మళ్ళీ ఆ ముస్లిం ఉమ్మయి బాటు అే
హ నమస్ అమ్మాయి కూడా కూడా ఇంతైనా హీరో ఫస్ట్ లవర్ కదా
అవును మళ్ళ లాస్ట్ లో వాళ్ళిద్దరు కలిసి చుడు అమ్మాయి అప్పుడు హీరో ప్రపోజ్ చేస్తాడు కానీ అమ్మాయికి వెలైపోయి ఉంటుంది అప్పుడు ప్రపోస్ చేసినప్పుడు సారి నాకు ఫెల్లి ఐపోయింది అంటుంది అ సీను నచ్చితుందండి ట
అవున్ అస్సలు బాగ్ లే వడు పాపం ఫస్ట్ లో ఎంత ప్రేమిస్తంటారు కానీ
అవును ఆ
వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ప్రేమిస్తున్నాడంటే ఏం ఏేడుస్తాడు కదా
ఉ అవునండి కామెడీ కూడా అంతే బాగుంటుంది దాంట్లో మూవీ మూవీలో
అవును నేను బాళ చూసా కదా వా అనిపించింది ఇంకా లాస్ట్ లో హీరోయిన్
ఆ చెప్పండ్ని
అదే ఇంకా లాస్ట్ లో మూవీలో హీరోయిను ఇంకా బాలాజీ నీ ఇంకా లవ్ చేస్తుందేమో అనుకోవాలా ఆ
టారు. వాళ్ళు హు
హుహ్ ఇకా మళ్ళీ లాస్ట్కి ఆ ఇకా లాస్ట్కి హీరోనే చేసుకుంటుంది.
అవును హుమ్ మీరు అయితే ఏమనుకుంటారు. తన బాలజీని చేస్కోన్ టుంది. అట్లా అనేసి నైటంతా ఫులుగా బాగా తాగేసి, అంటే అందరితో కావాల్సి మాట్లాడింధరన్మాట. అంటే తను ఏం మాట్లాడంటేందో కూడా తనకు కూడా తెలియదు.
అవునాస్
సే వాళ్ళ అందరు వర్ వచ్చింటారు. రూవలోకి ఏ అవును
హుహు ఈ మధ్య కాలంలో అలాగా మంచిగా మూవీ తీస్తే బావుంటుంది.
అవునండి
హుహ్
నెమోషిక నేమీయా
ఆ ఏదంటే ఇంకా నేను ఒకటి సర్వం మాయ అనే సినిమా చూసా అన్నమాట ఆ ఆ
అవునా ఆ అవునండి అది బా బావుంటుంది. అంటూ ఉన్నార్. అంటే ఇంస్టాగ్రామ్ రీల్సలో నేను ఇంకా చూడలేదండి, అది చూడాలి.
చులేదా
హుహు ఇంస్టాగ్రామ్లాలో రీల్సలో అంటే ఒక అమ్మాయి ఆ ఆ ఏం స్టోరీ అండి. నాకావ్
దాంతోన అంటే అమ్మాయి చనిపోయి ఉంటుందన్మాట. ఆమె దయ్యంలగ్ కా హీరోక్ కనపడిస్తంటుంది అంటే కొద్దిగా మాట్ కన్ దయ్యం అన్నమాట. ఆ ఎవరిని భయపెట్టదు. కూడా ఆమె హు ఈ సార్ ఈ చూడా మూవీ స్టో చెప్పతే ఇన్నావ్. మళ్ళీ నీకు చూడాలనే ఇంట్రెస్ట్ ఉండదు. కదా అందుకనేసి ఈసారి చూడా మూవీ ఊ ఇంగ నువ్వు ఈ సినిమా చూసావా ఈ సినిమా
నేను వరశంకర వరప్రసాద్ గారు చూసానండి
ఓ చిరంజీవిది కదా అది
ఆ చిరాంజ్ జివి వెంకటేష్ ప్లస్ నా యార తారా హీరోయిన్
ఆ చాలా బాగుంటుంది కదా అస్సలు అది సినిమా
ఆ అవును ఫుల్ ఎంటర్టైన్మెంట్
ఉ దాంతో
సరండి అది
సంక్రాంతి
హు
సంక్రాంతి పండకి రిలీజ్ చేసినారు ఏమంటే లేట్ గా చూసానమండి మేము
అవునా
అప్పుడు సంక్రాంతి హల్ ఏంది సారా అప్పుడు ఇంట్లో ఉన్నాం మా
అవున్ మీరు అందుకు చూడలేదేమో
సంక్రాంతి హల్ డెస్ కి
ఆ ఆ ఇంకా అది హైలీట్ ఏమంటే ఈనా హీరోయిన్ కనపడదు అనేస్ సుందరి అనే పాట వస్తుంది
కదా ఆ అది చాలా బాగుంటుంది అట్లే ఆ దానికి కూడా కామెడీ ఎక్కువ ఉందండి అండి చాలా బాగుంది
అవును అసలు బాగా కామెడీ ఉంది కొన్ని ఆ ఇద్దరు
ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు వాళ్ళకి
అవును అసలు
చానా బావుంది కదా సినిమా ఇంకా మధ్యలో వెంకటేష్ వస్తాడు చూడు అక్కడ ఆఫేసుకొని భలే హైలట్
అ అక్కడినుంచి ఇంకా ఉంటుంది చూడు చూడు మూవీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది
క్లైమాక్స్ కూడా అవున్ నిజము నాకు కూడా చాలా బాగా నచ్చింది చెప్పండి
అవునండి మీకు ఏ హీరో ఉంటాయి ఇష్టం
నాకు ఎన్టీఆర్ ఇష్టం
హీరో
ఆ హీరో
అవునా
ఆ
ఓ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవునా తెలుస్తుంది అప్పుడే
అందరు ఫ్యామిలీలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్
అవునా ఎక్కువ ఆ అండి ఎన్టీఆర్ కి చాలామంది ఉంటారు మొన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెంగళూరుకి వచ్చారంట
అవును బెంగళూరుకి ఏమంటే ఆ హాస్పిటల్ ఓపెనింగ్ కేనా
ఉహ్ ఆ అనుకుంటా అండి ఏదో హాస్పిటల్ వచ్చారు అని వచ్చింది రీల్స్ లో చూసా
అవునా నేను పోదాం అనుకోని ఇంకా సమయం దొరకక పోలేదు
అయ్యో అంతమంది జనాల్లో మీరు పోయింటే అంతే ఇంకా అండి
అంటే ఈ జన్మకి ఆ ఇంకా నేను ఏమనుకుంటానంటే ఆ ఎట్లో ఈ జన్మకు ఒకసారి అయినా ఎన్టీఆర్ ని చూద్దామా లేదా అనుకుంటా అండి ఉహ్ ఉహ్
ఆ తప్పకుండా చూస్తానులేండి. మీకు ఆ అదే ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు హై హైదరాబాద్లో జాబ్ వస్తే